అలో
హలో ఆ చెప్ప పండే
ఏం చేస్తన్నారండి
అనుకో ఉన్నాను చెప్పండి
ఈరోజు ఎలా గడిచింది మీకు
మీ రోజ్ జాబ్ కి వెళ్లాను అవును కొను చం టెన్షన్ టెన్షన్గా గడిచింది
ఏం జరిగింది అక్కడ
అంటే నాకు శాలరీ విషస్ చి దాని దగ్గర నుంచి ఎంక్వైరీ చేసుకుంటాడు కన్నా
ఓకే అర్థమైంద మీకు
ఏ మధ్య మధ్య
అదాందా వ ఇక వాద్ ఏమన్నా
కష్టం అనేది ఏం లేదు చేసుకోవచ్చు
ధనమే డౌట్ వచ్చిందంటే అడుగుతారా అడిగితే చెప్తారా
మీరేం చేస్తూ ఉన్నారు
మేమేం చెయప్పనుకోన్నాము ఏం తిన్నారు ఈ రోజు
ఈరోజు కురాకు అన్నము తిన్నాము మీరు
నేను రాసున్నానం ఇంకా టీ తాగారా
దేతు ఆ నేను రావడమే లేట్ అయిపోయింది మళ్ళీ సెకండ్ టైమ్ వెళ్లాను మళ్ళీ వచ్చేసాను
సిని
ఆ ఎస్టర్డే కాంచనాకు వెళ్లాను నాకు అసలు నేను అలా ఊహించుకోలేదు నేను ఊహించుకున దానికంటే ఎక్కువ అయ్యింది
ఎవరెవరు వెళ్ళారు
భాను మా కజిన్ బ్ర బ్రదర్ ఒకతను ఉన్నాడు మేము ఇద్దరు వెళ్ళాం
మీ సిస్టర్ ని తీసుకెల లేదా
నేను అడిగాను ఆ మనం ఇంట్లో అరుస్తారని భయపడుతుంది ంది నేను చెప్పి పిలిచుకెల్తా అన్నా కూడా రాలేదు
మీకు మీ చెల్లి అంటే ఇష్టమా
ఓ ఒక్కొక్క సందర్భాలు ఇష్టమే ఒక్కొక్క సందర్భల్లో మొండికేస్తుంది
ఎందుకు అట్లా
కొంచెం క్రాక్ పట్టేస్తుంది అది కొంచెం తగ్గించుకోవాలి
గ్యాం ఇంకా ఏం తింటాండారు ఈరోజు నైటు
ఈ రోజు ఏదో కోకోనెట్ తో ఏదో చేస్తుంది మా మదరు అది ట్రై చేయాలి
ఇంకేమి ఉన్నాయి విశేషాలు
మీరే చెప్పాలండి
సమ్మర్ డేస్ లొ మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు
సమ్మర్ డేస్ లో ఏడన కూల్ ప్లెజెంట్గా ఉండే ప్లేస్ క వెళ్ళాలని ఉంది కాని నాకున్న సిచ్యువేషన్ కి జాబ్ సవాల్ స స
అంటే ఇప్పుడ ఇప్పుడికి ఏం ప్లానింగ్స్ లేదు కాానిట వె వెాలి
అలా ఏం లేదు
మీరు చెప్పండి మికెలా ఉంది సమ్మర్‌‌ టైం లో
వేరేమి ప్లానింగ్ లేమ్ లేవు ఒకవేళ ఫ్రెండ్స్ ఏమన్నా ప్లానింగ్ చేసి పోయెదో
మీరు ఎళ్లలేదా కాంచన మూవీ కి
ప్లాన్ వెసుకున్నాం